ఏమైంది
ఏ ముట్టిందో
అక్క మాట్లాడవ్ ఏం లేదు
ఏం ముడుతాంది ఫోన్కి
అడుగు తర్వాత
అడుగుత చిన్నగా పాట పాడడం వళ్ల స్టక్ అయితన హున్హు
మా చిట్టీ అక్క రెడీ అయి అట్ల అట్ల పోయి వత్తంది
హున్హు నువ్ కూడ పోపోయినవ్ మరే
హూ
నువ్వు కూడా వోకపోయినవ్
నేను కూడా పోయినా కదా అన్నయ్య తిన్నాడో వత్తాండా వత్తలేడో
ఉమ్మ్ మంచిగా తిరుగుతాన్నవ్ మంచిగ ఎంజాయ్ చేతన్నావ్ కదా
మీకోసం అన్నయని వొదిలేసి వోచిన
తీయ రాదు ఒక రెండు ఇంక రెండు సార్లు అయితే అయిపోతది
స అంటే ఇగ లైఫ్ లాంగ్ వద్దానేబంధం
ఏ గట్
రేపే కదా ఎంగేజ్మెంట్ చేసుకుంటా అని చెప్పినా
ఆ చేసుకుందాం
రింగు మరి తులానికి ఎక్కువ ఉండాలి చెప్తాన్న అట్లయితేనే చేసుకుంటా లేదంటలేద్ మన ముఖాలకి అంత సీన్ లేదు గానీ
బుక్ చేసిన వత్తాంది
ముఖాన కొట్టుకో బుక్ చేసింది నువ్వే
చేతికి కొట్టుకోవాలి ముఖానిగాదు
చతికైతే కొట్టుకో బాగా
తిన్నావ మంచిగా మరి ఫంక్షన్ లా
మొక్కిన గట్టిగనే
ఇగ దొర్కుతదో దొర్కదా అని ఇరేష్ణవా
అంతే అంటా
ఇడున్నది ఒక్కమే ఆమేకు పంపుదామని లేదు
మనకు పెళ్లిగాంధి ఎందుకు పంపుతా నీకు
అయితేనే పంపుతావా
ఎంగేజ్మెంట్ అయితేనన్న సగం పెళ్లి అయినట్టు అప్పుడు పంపుతా ఇప్పుడు లేదు
వాయ్ అంతేనా
తి నన్న వొదలి పెడితే మళ్ళ
ఏం వదిలిపెట్ట తిండి తిన్నన్ని రోజులైనా ఉండనా
అంటే తర్వాత వదిలిపెడతని అర్ధమా
తింది వేడితె నె ఉంటా తిండి వెట్టంది మల్ల పోత
అంతే అంటావ్ అయితే ఆయితే ఇప్పుడే వదిలత్త తియి నిన్ను తర్వాత ఎందుకో మీ అన్నకి అన్యాయం జెత్తవానే
ఆ
ఉమ్
ఆ ఆ
మీ అన్నయ్యని గుడ ఉంచుకొన వద్దా మరి నువు ఒక్కదానివే చాల హ్మ్ నిన్నెక్కడ పెట్టుకోను మరి
మీ ఇంట్లో ప్లేసే లేదా వాయ్యో చ్చి ఇప్పుడే గిట్లా అంటాన్నవు రేపు రానేరాను నేను పో
అంతేనా
ప్లేస్ లేదంటాన్నవు గ ఆ అట్ల చాలే నాకిలులా ప్లేస్ ఉంటె చాలు
నా గుండెల్లోనే ఇల్లు కట్టిన్నే నాలుగు పక్కలు ఒక పక్క నీదే
ఒక ఇంట్లో ఉంచుకుంటే చాలు
పిలగా అదే ఇల్లుని అలానే ఉంచుకుంటా
సరే మరి రేపు వస్తా రేపు పంపి అందులోకి
ఆల్రెడీ పంపిన
పంపినవా
ఉమ్ ఇప్పుడు నువ్వు దాంట్లో నుండే కదా మాట్లాడేది
అవునవును పెయిన్ వస్తుందా మరి
ఉమ్
ఇంతగనం మాట్లాడతానికి ఇంతగనో
హుమ్
హుమ్
అన్ని సోదునమా సోదు మా మాటని మాట్లాడతాన్నవు గ అందుకే గుచ్చుకుంటాన్నయి
వా షాడ్ డామేజ్ పాట పాడన
సావాగొట్టకు నన్ను అన్నయ్య ఆగం చేతవా మీ అన్నని
పాట మంచిగా పడతా నేను
నువ్వా సరే పాడయితె ఇంటా
ఏదన్నా నీకు తెలిసిన పాటలు చెప్తే పాడు
నాకు తెలిసినయ
అ
నాకు పాటలు కూడా వత్తాయా చెప్ప నీకు
స్కూల్లో బానే పాడేదానివి గదా మైక్లు పట్టుకొని నువు ఇంకోక్కమే అమ్మ ఉ అవి చెప్పుకుని పడతారు
షట్ అప్ యువర్ మౌత్
గుర్తొత్త లేదే పాట చ
ఉమ్మెనిస్ట్రె సాంగ్ ఆ
కాదు ఏదో సాంగ్ అద్ అదే కావచ్చు నేర్చుకొని మరి పాడినవ్
ఏదో అలా ట్రై చెయాలి అప్పుడప్పుడైనా
అదే ఒకసారి చెప్పు నెను కూడ వాడతా
అలా చెప్పలేను కదా
ఇంతేనా పెళ్లి ఎందుకు చేస్కో
కొవ్వెక్కి
గంత తొందర ఎందుకు చేసుకున్నవ్ ఎప్పుడు అడుగుదామన్నా నాకు అంత గుర్తురాలే
మా లవ్ మ్యారేజ్ కదా అందుకే తొందర చేసుకున్నా ఇంకుండలేంది కానీ తెలీనట్టు చెయ్యకు మొత్తం
నువ్వు కూడా లవ్ చేసినవా
ఉమ్
ఆ
ఆ
చెప్పలే కదా ఆ
చెప్పలేదా నీకు వేస్ట్ ఫెల్లో
పెళ్ళి అయినంక చెప్పినట్టున్నవ్ ఆ పెళ్ళి అయినంక చెప్పినవ్
ఎప్పుడు చెప్తే ఏంది చెప్పిన్నా చెప్పలేదా
అయితే పెళ్లి కాక ముందు నుంచే నడిపినవా
అంతే అంటా
మ్ ఇంకేం లే ఏ క్లా ఏ ఏ ఏ క్లాస్ నుంచి
ఉమ్ టెన్త్ స్టార్టింగ్
ఆహా అందుకే బడికి రాక పోయేది
నేను స్కూల్ కట్టేప్పుడు కొట్టింది ఎప్పటికొ
ఎడా బడికే రాపోవు సక్కగా మంచిగ ఫోన్ మట్లా ఉంటుండేదా
అంతే అంట
మరి కాదా
మ్ గట్ల జరిగిపోయింది నిన్ను కూడా అట్నే చేసుకుంటలే
నన్ను కూడా చేస్కో
ఊమ్ షాక్ అయితల్లు అందరిట్లచెప్తే
ఆ
షాక్ అయితాల్ల ఇట్లా చెప్తే అందరికి
మరి కాదా నువ్వెక్కడ నీ పని ఎక్కడ నువ్వు వు నువ్వ చేసే పనులేంటి బద్దకన్ బద్దకానికి బ్రాండ్ అంబేసిడర్వి నువ్వు గట్ల చెప్తాంటె ఎవల్ నమ్ముతరు ఆ
ఉమ్ ఇక్కడ కూడా బద్దకమేగని
అంతే
ఏదైనా పని చేయాలంటే మన వల్లగాద్ సైలెంట్ గా కూర్చునుడు తినుడు పండుడు
మరి ఎవలు అన్నతో అన్నతోని చేపిస్తాన్నవ అయితేగాని
ఆహా నువ్వు మీయన్నా బాగ చేత్తరు లే
ఊమ్ నాకు పొట్టు పొట్టు పనొచ్చు నీకు తెలుసా
నీకానే అందుకే ఫస్ట్ రేపు వచ్చి బట్టలుపిండు బట్టలు పిండినంక మంచిగా అనిపిత్తే ఎంగేజ్మెంట్ చేసుకుంటా లేదంటే ఇషి పెడతా
వామ్మో నవ్ పని చేపిస్తాంటే నను తిసుకుంటనావా అయితే
మరే
అయితే నేన్ రాను
దాన్ని ఎస్కుంటే సెట్ నువ్వేమో బట్టల్ పిండి పెడతావ్ అదేమో గిన్నెలు తోమి బేడతది మీ అన్నయానేను సినిమాలా అచ్చిత్తం
ఆ వాంటే ప్లాన్ ఎ మంచిగా చేసినావ్ గా స్కెచ్చు
ఎయ్యాలి కదా
అహా మంచి మంచిదానివే
పని మనుషులు ఎందుకే మరి పెల్లలు ఉన్నాంక అందుకే మిమ్మల్ని చేసుకుంటే అయిపోతుది
ఒత్తం ఒత్తం
ఉమ్ దాన్ని రేపే తీసుకురాకు రేపు నీతోని పని అయిపోయినంక దాన్ని కూడా చెక్ చేసి దాన్ని చేసుకుంటా నెక్స్ట్
నిఅవ్వ మంచిగాన్నాద్ నీ బతుకు పనీ చేత్తనికి రమ్మంటంద్ర బాబు
ఉహ్మ్ అవసరానికె వాడుకోవాలి కదానే నాకూ మతిమార్పు ఏం లేదమ్మా అర్థమైంద నాకు మాతి మార్పు లేదు అంటున్నా
చెప్పు చెప్పు ఇనవడుతంది
నా పట్టీల సౌండ్ ఇనత్తందా నీకోసం గొన్న పట్టిల సౌండ్ ఇనస్తాందనే
హలో
విన్పియట్లేదా
ఇనబడతాంది చెప్పు
పట్టీల సౌండ్ ఇనస్స్తాందా అంటున్నా
నువ్వేనా పెట్టుకున్నాది
నీ కోసం కొన్నా ఏం పేట్టకపోతే ఎట్లుంటందని పట్టీలు గొన్నా బోగారియే
ఏ బో గారియా చి అయ్యయ్యో బంగారీ ఇ
బోగర్ ఎ బెటార్ కదే ఒకట్ కరబయితే ఇంకొకటికొనుక్కోవచ్చు హలో
హలో
వెండి అయితే ఉకే కడితే కరిగిపోతాయి కదా అందుకె బోగరి అయితే ఎప్పుడు పడితే అప్పుడు కొన
ఉండాలనే నియాసంటోలు పదిమంది
ఉమ్ నీకాన్న దనికి ఇంగ చీప్ దే గొన్నలె
చికియే కోన్నవా
మ్
బ్యాగ్ సదరు కోవలె ఇగ రేప్ పోవాలె
రావాలా పోవాలా
పోవాలే
నా దగ్గరకు వస్తా అన్నావ్ కదే
ఆ నువేమో గిట్ల అంటంటే ఇగ ఎవరు ఓతారు పని చెప్తా అంటన్నావ్ గోల్సు ఆ గోల్సులేమో బోగా గిరిపెడ్తంటన్నావ్
ఉంగరం కావాలా మరి నీకు నేనే దొరుకుతాన్న కాదా నీకు బంగారం లాంటిదాన్ని హ్మ్